హలో
హలో
వస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
ఓకే ఏం చేస్తున్నారండి
ఏం లేదండి గ్యాబ్ డ్రైవర్స్ ను
ఓకే నేను అడుగుతుంది ఇప్పుడు ఏం చేస్తున్నారని నే అడుగుతున్నా అండి
ఖళిన అండి
ఓకే తిన్నారా అండి
ఆ తిన్నామండి మీరు తిన్నారా
మేము కూడా తిన్నామండి మీరు ఎక్కడ అండి ఇంట్లోనా లేదంటే పీజీలో ఉంటున్నారా అండి
పిజీలో ఉంటున్నామండి
అవునా ఏం చేశారండి ఇ రోజ స్పెషల్
మీరోజు స్పెషల్ ఉప్మా చేశారండి మీకే మీరెక్కడ ఉంటారండి
మేము కూడా పీజీలోనే ఉంటామండి
మరి మీ పీజీ లో ఏం చేసారు
మా పీజీలో ఇడ్లీ చేసారండి
అవును అన్ని పీజీలు మాట్లాడుకొని చేస్తారు చన్నట్టున్నారు కదండి
మీ పీజీలో ఉప్మా చేసారు కదండి
మాఫీజులో కూడా ఒక్కొక్కసారి ఇడ్డినే చేస్తారండి అందుకు
అవునా ఇంకేంటండి ఏం చేస్తుంటారు మీరు
ఏం లేదండి జాబ్స్ క ట్రై చేస్తూ ఉంటాం
ఓ నేను కూడా సేమ్ అండి జాబ్స్ ట్రై చేస్తూ ఉంటాను అప్లై చేస్తూ ఉంటాను
హ ఇవన్ జాబ్స్ వచ్చాయా
ఉగాది ఫెస్టివల్ కి షాపింగ్ చేసారా అండి
ఇంకా లేదండి మీరు చేసారా
లేదండి నేను ముస్లిం అండి నేను రంజాన్ కి చేశా అండి
అదే రంజాన్ కనే చేస్తారా అండి
చేశానండి ఒక ఇన్సిడెంట్ జరిగింది సో అందుకు ఇంకా కామ్ అయిపోయానండి నేను
ఏం జరిగిందండి అంతగా
నేను ఇక్కడ నేను ఉన్న ప్లేస్ లోనే ఒక టాప్ తీసుకున్నా అండి
ఆ
సో ఆ టాప్ నేను రీసెంట్ గా ఇంటికి వెలిగినప్పుడు మా అక్కకి ఇచ్చాను స్టిచ్చింగ్ చేయమని చెప్పి తను రంజాన్ కి కదా అని చెప్పి తను ఎక్కడో పెట్టి మర్చిపోయింది వెతుకుతున్నా కూడా కనిపించలేదు సో లాస్ట్ ఫైనల్ గా నాకు ఇష్టమైన డ్రెస్ నాకు రంజాన్నికి లేదు అని అయిపోయిందండి అలా అయిపోయింది
ఓ ఇప్పుడు ఎలా అండి మరి రంజాన్ ప్రెస్ లే
ఇంకేం చేసామండి ఇంకా తప్పదు కదా నార్మలే అండి అన్ని అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఈ డ్రస్ జస్ట్ డ్రస్ గురించి మాత్రమే ఇద అంతే
అంటే మరి ఇంకొకటి కొండానికి ట్రై చేయలేదండి.
ఆ కొన్నానండి బట్ మా అక్క కోసం కొన్నాను.
హ
సో అంతే అండి ఇం ఇంకేం ఆహా లేదండి. ఏం కొనలేదు
మరి ఎలా అండి రంజాన్కి డ్రెస్
అంతే అండి నార్మలే
మీ ఇంట్లో వాళ్ళని అడిగి కొనుకోవచ్చు కదండి ఇంకొకటి
అడగాలనే ఉంది అండి. బట్ ఎందుకు ఊరికనే వాళ్ళకి ఇబ్బంది పెట్టడం. పీజీ అమౌంట్ కూడా వాళ్ళే ఇస్తురు. సో అందుకు ఇప్పుడు బట్టలకి కూడా ఎందుకు అని చెప్పి, ఇంకా నేనే ఏం అడగలేకపోయా అండి.
మరి ఏదైనా జాబ్స్కి ట్రై చేయొచ్చు కదండీ.
జాబ్స్ ఇప్పుడు ఐటిలో జాబ్స్ చాలా కష్టంగా ఉందండి. అందుకే జాబ్స్ అప్లై చేస్తూ ఉంటాను పీజిలో ఉండి.
ఆఓహ ఏవైన ఇంటర్వ్యూస్ ఉంటారా అండి
ఇంకేంటండి మీ ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటండి.
మా ఫేవరెట్ ఫెస్టివల్ శివరాత్రి అండి.
కండి అల
మా విలేజ్ లో బాగా జరుగుతుదండి శివరాత్రి
ఓకే
ఈ మా ఊర్లోస్ ఫేమస్ బాగా డీపుల్స్ వస్తారండి శివరాత్రి కి
ఓకే
ఉ మీ మీ విలేజ్ ఎక్కడండి
ఆ మా విలేజ్ అది చెప్పలేని చోట ఉందిలేండి
అవునా
హా ఇంకేంటండి. మీరు రంజాన్ ఐ మీన్ ముస్లిమ్స్ పంండగలో, మీకు ఏది ఫేవరెట్ ఫెస్టివల్ అండి.
రంజానే అండి
ఎందుకండి అలాగా
రంజన్ రంజాన్ కి హలీమ్ లాన్ టది కదండి హలీం అంటే ఫేవరెట్ మాకు. మా ఫ్రెండ్స్ కూడా లేదండి ఇంతవరకు ట్రై చేయలేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు. అదే వాళ్ళని అడగాలి సార్
అవునా ఇంకా ఎన్ని డేస్ అండి. మహా అయితే ఈరోజు స్ ఎంత అండి. డేట్ ఈరోజు జస్ట్ ఉరికనే త్రీ డేస్ త్రీ డేస్ ఉందండి. అంతే ఇంకా ఇంకా హలీం అంటే చాలా కష్టం అండి. దొరకడం త్రీ డేస్ నుండి ట్రై చేయ్యాలి.
సని రోజ్
అవునా మీ పీజీలో కూడా ఉంటారు కదండి మీ పీజీలో ఒకసారి కనుక్కోండి అంతే కదా
మా పీజలో మాకు ఫ్రెండ్స్ లేరండి ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరు లేరండి
అవునా మీరే వెళ్ళి కూడా కొనుక్కోవచ్చండి మీ ఫ్రెండ్స్ ని ఆడకపోయినా కూడా
హలీం అంటే వాళ్ళే వాళ్ళు చే పల మీదుగా ఇచ్చినట్టుంటాది కదా
ఓకే అండి ఓకే
అంటే వాళ్ళ ఫెస్టివల్ వాళ్లు కొనిస్తే బాగుంటది మేమే కొనుకొని తింటే ఏం బాగుంటది
ఓకే ఓకే అండి నాకు బాగా క్లారిటీ వచ్చింది అర్థం అయి్యిందండి మీరు ఏం చెప్పాలి అని అనుకుంటున్నరు
అవునండి అంతే కదండి ఫ్రెండ్షిప్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా
అవున అవునండి ఉండాలి ఉండాలి అండి ఈ మాత్రం ఫ్రెండ్షిప్ లేకపోతే అది ఫ్రెండ్షిపే కాదండి
అమెల్ ఆ ది ఆ మాత్రం ఫ్రెండ్షిప్ ఉండాలి
ఇంకేంటండి మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంట ారండి మీది జాయింట్ ఫ్యామిలీయా
లేదండి మాది
ఆ
జాయింట్ ఫ్యామిలీ కాదండి మాది
అవునా మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటు ఉంటారంండి
నేను మా అమ్మ మా నాన్న
అంతేనా అండి మీకు సిస్టర్స్ కానీ
సిస్ సిస్టర్స్ అందరికి మ్యారేజ్ అయిపోయిందండి ప్రజెంట్ అయితే మేము ఒకటే ఉంటాం
ఓకే ఏదైతే ఏముందండి సిస్టర్స్ ఇంకా మీ సిస్టర్స్ అన్నాక వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేయాలి కదా
చేస్తామండి
హా
ప్రజెంట్ అయితే మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాయి కదా అందుకు
ఓకే
కుటుంబం ఉంటది కదండి
ఓకే అండి అర్థం అయిందండి ఇంకేంటండి
మీ ఫ్యామిలీలో ఎంత మంది ఉంటారండి
మా ఫ్యామిలీలో మేము ఫోర్ మెంబెర్స్ ఉంటామండి నేను అమ్మ నాన్న నా సిస్టర్
అవు మీ సిస్టర్ ఏం చేస్తుందండి
నా సిస్టర్ ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతుందండి
అ
ఇప్పుడు నైన్త్ జస్ట్ క్రాస్ అయి్యంది టెన్త్ క్లాస్ చదువుతుంది
ఓ ఎంతంటే చాలా ఇబ్బంది కదండి చాలా
ఎందుకు ఇబ్బంది అండి చదువుకుంటే ఏదైనా కూడా ఈజీ అయిపో పోతుందండి చదువుకోకుండా ఇబ్బంది అంటే ఎలా అండి
అంటే టెన్త్ లో చాలా స్ట్రెస్ ఉంటది అంటారు కదండి అదే బేసిక్
సీరియస్ చెప్పాలంటే మనం కూడా టెన్త్ క్లాస్ చదివే కదండి వచ్చాం ఈ స్టేజ్ కి
అంటే మన మన స్టేజ్ లో ఉన్న తీరే వేరుంటది ఇప్పుడు చేంజ్ అయ్యాయి కదండి చాలా
చెప్పండి
ఏం లేదండి అదే ఇప్పుడు చాలా సిలబస్ చేంజ్ అయింది అందుకు దాని వల్ల ప్రాబ్లం అవుతుందని చెప్పాను నేను
అ కానీ మనం ఇంకా ఏం వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇవ్వాలండి అంతేకాని స్ట్రెస్ ఉ టది అది ఇది అని చెప్తే పాపం వాళ్ళు కూడా ఇంకా ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతారు కదండి
అంటే మీకు తెలిసి ఉంటది కాట్టి మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్పండి మీ చెల్లికి ఇలా చదువుకోవాలో ఇలా చదువుకోవాలి అనీ చెప్పి
హా అవునండి వాళ్ళకూడా మనం సపోర్ట్ గానే నిలబడాలి అండి
అవునండి వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకపోకుంటే వాళ్ళకి మనం సిస్టర్ అని వాళ్ళు ఎలా చెప్త
మీ వాయిస్ కొంచెం లో వస్తుందండి కొంచెం గట్టిగా మాట్లాడుత తారా
ఆ ఇప్పుడు వినిపిస్తుందాండి
ఆ వినిపిస్తుందండి
అంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి మనం గైడెన్స్ ఇచ్చామనుకో కో వాళ్ళు మనల్ని సిస్టర్ గా బ్రదర్ గా చెప్పుకోవడానికి బయట రెస్పెక్ట్ ఫుల్గా ఉంటరండి అందుకు చెప్తున్నాను
ఇంకేంటండి మీరు మీ టెన్ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి
నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అండి మీర్ మరి మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటండి
మా నా ఫేవరెట్ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ కూడా అండి అది మాక్స్ అండి
ఎందుకండి అట్లా మాక్స్
ఆ బీటెక్ లో బ్యాక్లాగ్స్ పడిందండి సో అందుకు నాకు మ్యాథ్స్ అంటే అస్ అస్సలు ఇష్టం లేదు హలో హలో హలో వినిపిస్తుందా అండి హలో హలో హలో హలో